హలో
హ
ఎక్కడున్నవరా
ఈ స్టేషన్కి వచ్చిన అన్న
స్టేషన్లోఉన్నవా మే మేం కూడా నేను మా ఫ్రెండ్స్ తోటి స్టేషన్ కే వచ్చిన
అవునా
ఇక్కడ ఏదో రెస్టారెంట్ బాగుంటదంటగా ఇక్కడ బిర్యానీ మంచిగా ఉంటదంట గా
ఆ అవును నువు ఏరియాలో ఇప్పుడు ఎక్కడన్నావు
నేను రైల్వే స్టేషన్ దగ్గరున్నా
మ్మ్ అవును అట్లానే కొంచెం బ రేలేషన్ లోపలన్న బయటనా
రైల్వే స్టేషన్ బయటకి వచ్చాం
బయటికి వచ్చినాక రైట్ సైడ్ వస్తే కొంచెం ముందుకు వచ్చినాక ఒక అండర్ గ్రౌండ్ వస్తది
ఆ ఆ
అండర్ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ అవతల పోతే కొంచెం అస్తుండ పోతే ఒక రెస్టారెంట్ ఉంటాది
ఆ
అలా బాగుంటాది ఎవరెవరు వచ్చిలు
మా మా కాలేజ్ ఫ్రెండ్స్ వచ్చిల్లు ఓస్తావా మరి నువ్వు హలో హలో
ఆ
హాఫ్ అన్ హాఫ్ అన్ అవర్ పడతాదా
హలో
హాఫ్ అన్ అవర్ పడతా నీకు వస్తానికి తిన్నావా నువ్వు
హలో
తిన్నవా నువ్వు
ఆ తిన్నా నువ్వు తిన్నావా
లేదు ఆ ఇప్పుడే దిగినం ట్రైను ట్రైన్ దిగినాం ఇప్పుడే
అదే ఏం చేతనవ్ అన్నీ చేతనవ్ ఎంకసిరి వచ్చినా అని చెప్తా అన్నవ్ కదా
ఆ రారాదు నువ్వు కూడా
ఎతేనని జేప్తే కేదార్ నాథ్ అంతరు కదా వస్తా ఒక హాఫ్ అన్ అవర్ లో
ఓకే ఓకే మరి అక్కడ రెస్టారెంట్ కు పోయి వెయిట్ చేస్తాం రా మరి
అర్థంకావట్లే
రెస్టారెంట్ ఎక్కడున్నది
అన్నా
రెస్టారెంట్ పేరు ఏం పేరు నేను మా ఫ్రెండ్స్ వ వచ్చినం
అవునా ఏ మా నాన్నవాళ్ళ మొన్న కలిసినొళ్ళు
ఆ వాళ్లే వాళ్లే
అవునా వస్తా నేను కూడా ఒక ఆఫనవర్లో
కే అడ్రెస్స్ ఇట్లా ఎప్పు
అన్నా
అడ్రస్ అడ్రస్ చెప్పు నాకు
అడ్రసా అట్లనే ఎక్కడ ఇప్పుడు ఎక్కడ పోయినం ముందు పోయినవ్
ఇప్పుడే అండర్ బ్రిడ్జ్ కాడికి వచ్చినాం ఆ ఇంకా పోలే పోతున్నమగు ఇక్కడొ ఒకటి పండ్ల షాప్ ఉన్నది గా
అట్లనే కొంచెం ఆ సందు పోతే
ఉమ్
నువ్ ఫెయిల్ అవు
ఆ ఉన్నది ఉన్నది
కనిపించిందా
కనిపించింది కనిపించింది ఏమన్నా ఫేమస్ ఏంటిది ఇడ
అంట రోటీ
రోటీయా బిర్యానీ బాగుంటదా
తేడు
ఎక్కడ అది
అది అట్లా కొంచెం ముందుకు వచ్చినంక పెద్ద బ్రిడ్జ్ వస్తుంది ఇంకా ఆ బ్రిడ్జ్ ఎక్కి దిగితే ఆడనే ఉంటది
ఓహో అవుతలకి ఎ టది కదా బ్రిడ్జ్
ఆ అదే అదే నే అక్కన్నే ఉన్నా ఇప్పుడు వస్తే ఇక్కడికి దా కలుద్దాం
సరే మరి అక్కడికే వస్సున్నాం ఆగు
వస్సారా
ఆ బిర్యానీ తిందాం అంటున్నారు మా ఫ్రెండ్స్
వస్తే మా ఇక్కరాండి నేను ఇడినే ఉన్నా తిందాం
ఆ నువ్వు ఉండు వస్తున్నాం
అన్నయ
వస్తున్నమాగు
వస్తున్నారా బైక్ ఏస్కోవచ్చిండ్రా కార అవునా
హ్మ్మ్ బైక్ ఉండే గాని అందులో ఇ అందరం పట్టం ఒకటే బైక్ ఉండే
డార్క్ డార్క్ గ్రీన్ తరువాత బాగా ఎండిపోతే ఇంక ఎల్లోఇష్ గ ఉంది
నలుగరం ఉన్నాం ఇగ అందుకనే కార్ ఏసుకొని వచ్చినాం
మి అక్కనన్న వస్తే కలిసిపోయి తినివద్దామ్ మంచిగుంటది బిరియానిలు ఫేమస్ ఇక్కడ
ఫేమస్సా
ఓ ఫైవ్ మెంబర్స్ వచ్చిలా సోర
ఫోర్ మెంబర్స్ వచ్చినాం పని మీద వచ్చినా మ స్టేషన్ కు
ఆ అవును
ఉమ్
వచ్చ వస్తున్నార ఆన్నె ఉన్నర
వస్తున్నాం మళ్తోన్నా మేము చిన్నగా వస్తున్నా
ఆ మీరు అడ ఆగండి మేమొ జ్యూస్ తాగడానికి వచ్చినా
జ్యూస్ కాడున్నవ
వస్తర మరి జ్యూస్ తాగుతార మీరు
ఆ ఫస్టు బిర్యానీ తిన్నాక జ్యూస్ కాడికి పోదాం దా
ఆ అట్లయితే అక్కడ ఉండండి నేను వస్తా టూ మినిట్స్ లో
ధమ్ బిర్యానా
ఆ నీ ఇష్టం ఏదైనా ఉంటది ఇలా అన్నీ కూడా ఉంటది
మల్లి కూడా ఉంటదా
ఆ ఉంటది
ఆహా అక్కడ ఏమేం ఫేస్ ఫేమస్ కే సంద్రంలా
ఫేమసా
హ్మ్
టై పీ చికెన్లు ఫ్రాన్స్ ఫిష్
ఫా ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయిడా
ఫిష్ బాగుంటది ఇంకా
అవునా మా ఫ్రెండ్ గాడు కూడా రెస్టారెంట్ వెళదాం అనుకుంటున్నాడు
అవునా
హ్మ్ అ అట్లనే మన ఎవరైన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా రెస్టారెంట్ పెట్టిన వాళ్ళు
ఆ
పెట్టిన వాళ్ళే ఎవ రెస్టారెంట్ ఉమ్
ఉన్నారు ఉన్నారు ఉన్నారు కేసముద్రం ఉన్నారు మనోళ్లే
ఒకసారి వెళ్లి కలిసొద్దాం.
ఆ అడివి తనియబడ ఇంత అయింది ఎందడి అన్ని ఇంగ్రీడియంట్స్
ఆ అదే నేను కూడా ఒకసారి మాట్లాడతా ఇట్లా మా ఫ్రెండ్ పెడదాం అనుకుంటున్నారు మరే
అడిగి నీకు కాల్ చేసా నువ్వు ఎక్కడ పెడతాడు ఎంత అని చెప్తే ఆయన ఒకసారి తీసుకుని వస్త అవసరం అయితే అక్కడికి
ఆ ఎంత పడుతది.
హు అదే ఎంత పడ్తది
ఎంత కావాలే
ఆ
చెప్పు గిట్ల కావాలి కదా. అట్లా గిన్నెలు చెప్పు
అన్ని అన్ని చెప్తాడు నీకు ఆయన
హు
ఆయన దగ్గర త్రీ ఇయర్స్ అయితుంది ఆయన కట్పబట్టి
పెట్టా ఎక్స్పీరియన్స్ ఉంటది అట్లా అంటే
ఆ విన్నా విన్నా ఆయన చ అంత ముందికి వర్క్ చేసిండు ఇప్పుడు ఆయన సోతంగా పెట్టిండు.
అవునా
హు వచ్చిళ్ళ ఇప్పుడు మీరు పక్కన ఉన్నారా
ఓ ఫ్లైఓవర్ ఎక్కినం
అవునా
ఫ్లైఓవర్ ఇగ అది దిగితే అదేనా
నా దిగినంక రైట్ సైడ్ ఉంటది.
రైట్ సైడ్ కా
హు
వస్తున్నాం వస్తున్నాం. మొన్న అక్కడ మనము నువ్ రూమ్ కోస్తివిగా ఆ మొన్న వాళ్లే వచ్చినం.
అవునవును అదే నేను కూడ వస్తున్నా ఇగ బయలుదేరుతున్న
రా మరీ మేము ఆర్డర్ చేయమ ఏమన్నా
ఆడరీస్తారా
ఆ
ఇస్తే ఇయ్యండి నేనొస్తా ఈలోపు ఏం తీసుకుంటారు బిర్యానా మండా
నేను అక్కడికి పోతున్నా ఆగు లైన్ లోనే ఉండు
లోపల పోతున్నావా
ఆ ఇదే రెస్టారెంట్ గన పడ్డది లోపటికి పోత ఆగు
అన్నవాళ్ళను కూడా తీసుకుపో అందరిని తీసుకొని పోయి అడ కూర్చోండి కాలంటే నేను ఫోన్ చేసి చెప్తా కూల్ డ్రింక్స్ ఇస్తా ఈ లోపు
ఆ నేను పోతున్న ఆగు
పోనీ పొయ్యాడ కూర్చుంటే ఏమి యాంబియెన్స్ పంపిస్తాడు ఏమి వాళ్ళు బుక్ అది ఇస్తడు ఇంగ కళా అడుగు ఎంతనో ఆయన చెప్తారు లేదంటే నేను వచ్చినంక తీసుకుందాం అంటే ఆగండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే నేను వస్తా
ఒకటి ఫ్యామిలీ ప్యాకు రెండు సి సింగిల్ తీసుకున్నాం
ఆడ ఆగమ్మ నేవస్తా ఇ య నేను ఉ అంటే మనం చూస్ తిన్ ఇక్కడ తీసుకున్నడు ఆ అవును
తీసుక్
ఆ
ఆ ఒకటీ బిర్యానీ హా ఫ్యామిలీ తీసుకో
హ్మ్
రెండూ ఒ సింగిల్ తీసుకో
ఆ
ఇంకేమన్నా తీసుకుందామా రోటీలు ఇట్లా ఎమన్నా
రోటీలనీ ఒద్దు బా రోటీలు నేను రోటీలు వేరేకడ తీసుకుంటా
ఉమ్ సరే మళ్ళా వేరే కడికి పోదాం తీ
ఉమ్ నువ్వు బిర్యానీ ఒకటును అవి తీసుకో మండి
ఇదే తీసుకొనీ బొయ్యి
ఆ అదే అదే అక్కడికి పో తీసుకు
ఒక్కనున్నా ఇంకవళం మచ్చిలో నీ తోటి
అక్కడి ను వచ్చినా
ఆహా మీ తమ్ముని తీసుకొని రా పోయి ను్వు మరి
లేడు వాడు కాలేకి వెళ్ళిను
కాాల వకుదన్నా
ఆ
అడ ఏ క్లా చదుతుడు
ఇంటర్ సెకండ్ ఇయర్
రెడుర్స కండగార
అన్న ఈ అయిపోయి
చదువుతారా వాడు మంచిగా
ఆ సౌదరన్నా
హ్మ్ ఎప్పుడు వచ్చినా మరి నువ్వు అష్టోల్ నుంచిల్
నేను వచ్చి ఫైవ్ డేస్ అయితాను
ఫైవ్ డేస్ అయితాందా
కజు అరి
దా ద తుందర లేట్ అయితుంది హ హ్మ్
ఒక ఫైవ్ మినిట్స్ అవాత వస్తా
సరే మేము ఇలా కూల్ డ్రింక్ తీసుకొని కుజండం నువ్వు వచ్చెయ్ వాటర్ బాటిల్ కూరని తీసుకుంటాం
ఆ ఓకే మ బాయ్
సరేదా
ఆ